ఏం చేస్తారండి తిన్నరా ఆ హలో తిన్నమండి మీరేం చేస్తున్నారు
ఆ ప్రస్తుతం కాలి సెల్ పట్టుకొని కూర్చుంది. మీరు పండుగల గురించి ఏమన్నా చెప్తారా ఆ మా దగ్గరా సంక్రాంతి ఉగాది శ్రీరామనవమి బతుకమ్మ దసరా ఇంకా క్రిస్మస్, దీపావళి గురి బాగా జరుపుకుంటరు. ఉమ్ సంక్రాంతి అప్పుడు ఇక్కడ ముగ్గులు ఫేమస్ ముగ్గులు ఎట్లా అంటే ఒక్కొక్క చాన రోజు నుంచి ముందు నుంచే ప్రిపేర్ అయి ఉంటరు. వాళ్ళు చాలా ఇగ కలర్స్ తెచ్చి వేయడం సంక్రాంతి శుభాకాంక్షలు అని రాయడం చెరుకు కట్టెలు పం కుండలు ఇంకా చానా వేస్తరు ముగ్గులు
మీ దగ్గర ఎట్లా చేస్తారండి మా దగ్గర కూడా సేమ్ ఆ ఇక్కడ కూడా పండగలు బానే జరుగుతాయి ఇక్కడ పా పొద్దుగానే ఉదయాన్న లే లేస స్నానాలు చేసి పాశమన్నం చేత్తరు. ఆ రోజు ఇగా ఫేమస్ తీ అన్నాం జేత్తే ఆ ఇగ ముగ్గులుంటే ఇ ముగ్గులు ప్రైజ్లు కూడా ఇస్తరు మా దగ్గర ఒక్కొక్కరు చానా రకాల ముగ్గులు వేస్తరు కొందరు ఇగ రతం ముగ్గులూ ఇంగా మరకాల్ మరకల ముగ్గులు ఏస్తావుంట
అవునా ఇగ ఆ రోజు ఏముంటందంటే వంట చేసుకోవడం తినడం
తాగడం పండగ సెలబ్రేషన్ అంతేఇగ
ఉ ఇయా
ఉగాది పండుగ ఉగాది పండుగ రోజు పచ్చడి చేస్తారండి మా దగ్గర పండగ అంటే ఇగా ఆ ఎవడ్రు షడ్ రుచులతోని పచ్చడి చేస్తరు కదా ఆ పచ్చడిను ఉగాది స్పెషల్ గా జెప్తారు ఆ రోజు బచ్చాలు చేసుకోవడం కూరగా ఆఇ మన చికెన్లు మటన్లు కొత్త సంవత్సరం కాబట్టి ఆ రోజు పంచనామా కూడా చెప్తరు అంటే పంచాంగం ఎవరికి ఏ రాశి వారికీ ఈ సంవత్సరం అధిక లాభం ఉన్నది ఆదాయం ఉన్నది. ఎవరికి తప్పు ఉన్నది కాలం దేని మీద వస్తుంది అని చెప్తా ఉంటారు మాక్కూడా పంచాంగం చెప్ అందరూ వాళ్ళ పేర్లు కడగిపోతారు పంచంగం ఏమైనా ఉంటడు అన్ అది కనుక్కున్నంక వాళ్ళు ఇగ పని స్టార్ట్ స్టార్ట్ చేత్తరు ఇగ అదే విదంగా
ఆ ఆ ఇంగ ఆరోజు ఇగ చానా స్పెషల్ అనిపిత్తుంది. ఎందుకో నూతన సంవత్సరం అంటే టే మన తెలుగు వారికి అదే సంప్రదాయమైన పండుగగదా ఫస్ట్ మొదటిది. కాబట్టి సంతోషంగా ఆ రోజు చాలా సెలబ్రేషన్ చేసుకోవాలి. అలాదయిపోయినంక శ్రీరామనవమి ఉంటది. శ్రీరామనవమికి శ్రీరాముని కళ్యాణం జరుగుతది సీతమ్మ శ్రీరాముడు కళ్యాణం అది భద్రాచలంలో అయితే బాగా జనాలు బాగా కళ్యాణం చేస్తారు.
ఈ మన దగ్గర మాములుగా నార్మల్ ఐతుండే ఇంగ పూజారులు సర్పంచ్ వాళ్ళు పెద్దలు కూర్చొని కళ్యాణం జెపిస్తారు
మళ్ళా ఈవెనింగ్ కి
ఒక రకంగాన సీతారాములు లక్ష్మణ విగ్రహలు బట్టి ఊరేగిస్తారు ఇంతరగి బాగు తినద్దు
హున మా దగ్గర మళ్ళీ బతుకమ్మ పండుగప్పుడు పీరీల పండుగ అప్పుడే స్టార్ట్ అయితది బతుకమ్మ అంటే తొమ్మిది రోజుల పండుగ అది ఫస్ట్ రోజు అమావాస్య రోజు బతుకమ్మని పేర్చి ఉపవాసం ఉండి చేరుస్తరు ఆ రోజు పప్ పచ్చిపులుసు పప్పు నీస్ లేకుండ జెసుకుంటరు. ఇగ ఆ రోజు స్టార్ట్ తొమ్మిది రోజులు బతుకమ్మ చేసేవా జెస్తారు. లేపోతే ఒకటో నాడు మూడో నాడు లాస్ట్ రోజు తొమ్మిదో రోజు జెతరు కానీ అప్పుడు కొంచెం అదే అదే మన తెలుగు రాస్ట్రాలు పెద్ద పండుగ కాబట్టి స్కూల్ పిల్లలకి హాలిడేస్ పది పన్నెండు రోజులు పదిహేను రోజుల దాక ఇస్తరు. అప్పుడు పిండి వంటలు చేసుకోవడం లడ్డూలు ఇంకా చాన రకాల ఎవరిష్టం వాళ్ళు చేసుకుంటూ సంతోషంగా అసలు ఇగా అది గా లైఫ్ లో మర్చిపోమ్ ఇంగ ఆ ఎంజొనెస్ ఇగ సాదులరోజు ఐతే ఇక చాలా హ్యాపీ ఎందుకంటే డీజేలు ఉంటాయి మళ్ళీ అందరు రకరకాల పట్డు చీరలు కొత్త కొత్త సా డ్రెస్లు స రీషు ఇగ అసలు ఒక అందమైన ప్రపంచంలోకి వెళ్ళిపోతాం మనం. అది ఎట్లా అంటే ఒక కొత్త లోకం ఆ టైం అట్ల అనిపిస్తది ఎంత అనుకున్నా గుడా ఆ ఎంజాయ్ ఎప్పుడు ఉంటే బాగుండు అనిపిత్తది. కానీ ఆ మూమెంట్ అది అయినాంక అంత లోన్లీగా అనిపిత్ ఇస్తే అట్లా సంధులొ బతుకమ్మ కంప్లీట్ అయి
ఇంగ తర్వాత తెల్లారి కాకున్ తెల్లారి కాకుండా మరుసటి రోజు దసరా ఉంటది. మా దెగ్గర దసరా రోజు పాల పిట్టన్ చూస్తారు జమ్మి చెట్
మ్ దసర ఊరి దగ్గర మూడు గంటల్ నాలుగు గంటలక్ స్టార్ట్ అయితది వాళ్ళు వాళ్ళు గంపలో కురగైల్ మాట్లదడోచ్చారు అట్లనే ఇంట్లోకి వాళ్ళు మూడు సొరకాయల్
ఉ ఒకటి బేకపిల్లని పట్టుకొని వచ్చర్
వాళ్ళిగా పొద్దునంచి ఏం తినకుండా పరిగడుపునే ఒచ్చారు. ఇలా ఒక గుడి దగ్గరకొచ్చి మైసమ్మ ఇంగా సొప్పనీళ్ళు కట్టి ఇప్పు పందిర్లోకు ఎస్ తారు అందులో కుండలు పెట్టి దీపాలు పెటుతారు. కంకణాలు గడ్తరు చాల మంది అసలు అక్కడ పూట పూటక్ జనాలంతా తీసుకుంటాంటరు కుంటాంటరు అసల్ ఏం జరుగుతదో అర్థమే కానీ వాళ్ళు ఉమ్ పట్టి వాడుకో వచ్చినంక వాళ్ళ చేతుల మీనా ఉండకుండా వాళ్ళు అసలు దేవుని దై దైవశక్తి తోటి వాళ్ళని మార్చేస్తారు జ్వరక కంటే ఒక్క వేటకి తగ్గిపోతుంది కానీ మేలో కూడా ఒక వేల చేయాలంటే అది చాలా కష్టం. పని వాళ్ళు ఇంగ ఆ టైమ్ని దేవుడే ఉనరన్ ఒకటే దెబ్బకు తలకాయమో మొండం వేరైపోత
అది మాత్రం అసల్ ఆచ్చర్యం అనిపిత్ మళ్ళీ ఆ చనిపోయిన బ్ల బ్లడ్ ను అందరు బుసుకుంటాంటరు అదొకా
మంచి పవిత్రమే అది పెట్టుకుంటే అన్ని పూర్తిగ దోషాలు పోత్తాయ అందరు
రొద్దుకుంటాల్ను బొట్టు పెత్తుకుంటాంటరు వాళ్ళక్కడ్నుంచి స్టార్ట్ అయ్యి జమ్మి చెట్టుకాడికి వెళ్తాడు. జమ్మి చెట్టుకాడా చింతలున్ను జమ్మాకు తీసుకుంటది. తీసుకోన్నవి ఆడవాళ్ళు అయితే కొంగులో ఉమ్ మగవాలైతే జేబులో వేసుకొని ఉంటరు అవి ఇవి దాసుకుంటరంట.
దసరా రోజు ముఖ్యంగా ముఖ్యమైన గట్టం ఏంటంటే రావన్ రావణ
నేను పోతా
ఆరోజు చాలా గ్రాండ్గా జెత్తరు అక్కడ మా దగ్గరైతే బాగా గ్రాండ్గా జెతర్ మీదగ్గర ఎట్లా జేస్తా మా దగ్గర గూడా రావణాసురుని ఆ విగ్రహం బొమ్మ వెడ్తరు ఇంకా టపాకాయలు పేలుస్తారు చానా బాంబులు
రకరకాల బాంబులు పేలుత్తా ఉంటరు
ఏంటిది అసలు
అయి ఎట్లంటే కండ్లకు మైమరప్ మైమర్పిచ్చేటివి చాలా మస్త్ అనిపిత్తది
బిజీ అని వంట మన
ది జనము అసలు ఒక పండగ వాతావరణం అంటే గది మామ గన్పియద్
అట్లదే
అక్కడ చానా హ్యాపీ అన్పిత్తది ఇగా జనాలంతా గూడుకొని అక్కడ బెలూన్స్ ఏలేవ్ వీళ్ళని చిన్నపిల్లలమ్ వాళ్ళు అమ్ముతా ఉంటే చిన్నపిల్లలు కొనుక్కోడం ఆడకోసెప్ కూర్చోవడం వాళ్ళంతా మాట్లాన్నంకా
బాగుంది ఫె
పేల్చడం అయిపోయినంకా ఇంగ ముందు చిచ్బుబుడ్లు వెట్టి అసలు ఒకరేంజ్ లో పేరుస్తారు బాంబులు అప్పుడు మస్త్ అన్పిత్తది. ఇంగా బాంబూల్ పేల్చినాక రావణాసురుడున్ వలాల్ అక్కడ ఆ గ్రూప్ పెద్దా ఒకరు అందిస్తరు. ఆ సౌండ్స్ కు అసల్ భయం భయపడేటట్టు ఉంటది ఇంగ అది అయిపోతాంటే పండగ అయిపోతంటే ఏదో లోన్లీనెస్ బా ఏదో అయ్ పెయిందిరా ఎదో పోయింది మిస్ అయిపోతానామ్ రా అనిపిస్తది కాని అక్కడ ఉన్న ఎంజాయ్ మనం ఫీల్ అయుంటాం గావట్టి ఎక్కువ అప్పుడు ఆటప్ టైం బట్టించుకో కానీ ఆ ఆన్ ఆ పండగ అంటే అది ప వైబ్రేషన్ చానా సంతోషంగా అనిపిస్తది
ఇంకా చెప్పాలంటే ఇగ ఆ పండుగ మించివేరె పండగ ఏం మనం కువ సంతోషంగా జేసుకోలేవ్ అదొక్కటి చాలా హ్యాపీగా సంతోషంగా జేసుకుంటం.
నాకు చాలా ఇష్టం ఏందంటే బతుకమ్మ పండగ ఒక్కటే చాలా మిస్ అయితా అది వచ్చిందంటే ఎంతో హ్యాపీ అన్పిస్తది
థ్యాంక్ యు